ఇప్ప నమస్తే కారం అండి ఏం చేస్తున్నారు
పిల్లలు పనే సరిపోతుంది ఇంకా చేసేటట్టు లేదు హ
పన్న రండ అన్నం మధ్యహనం
ఆ తిన్నాను తిన్నావు మీరేం చేస్తున్నారు
ఏమో ఏం లేదండి ఖాళీ అంటే ఇంత ముందు దాక వేరే వర్క్ చేసినా ఇప్పుడు కరెంట్ లేదు బంద్ చేసిన ఇగ కరెంట్ పోయింది మాకాడ బంద్ చేసిన బంద్ విష ఏంటిది మా వాళ్ళు చికాక్ చేస్తారు ఉయ్యాల తియ్యమంట ర విలినెండు విల
పాప కూడా రమి ఇల్ ఇగో కాయ్ దా ఆమ్ ఏం కూర వండినవ్
మేము చేపలు ఉండేవాండి చిన్న చిన్న బుడ్డ వొరకలు అంతారు చ
హామ్
మీరేం వండారు
మా తోట
అవునా ఏ పళ్లి ఫంక్షలు ఏం రావట్లే అండి మీకు
మాకేం లేవండి ఇక్కడ
ఆ
నాకు ఎక్కువ రిలేషన్ తక్కువ అన్నట్టు ఇక్కడ అమ్మ వాళ్ళ తరపు బాగున్నారు కానీ మా వాళ తరపున ఉన్నారు ఎవరికి పోరు వీళ్లు వాళ్ళు రారు
ఆహా అట్లా కూడాడ
ఆ
అ మీ దగ్గరే పెళ్లిలి ఎ జరుతే అండి
మా దగ్గర అంటే నే నేను ఎక్స్పీరియన్స్ చేసిందియితే నా ఒక దగ్గరుండి చూసినా వెళ్ళి వర్ళంటేడా కాలజ
ఆ
పెళ్లి స్టార్ట్ అయినా కా చీ ఏం చెస్తారు ఫస్ట్
ఫస్ట్ పాలపరకి ఎత్తారు మా దగ్గరనయితే
మగాడ ఏమి ఉండవు
ఇవీ కూడా ఉన్నాయా మ అగ్ర పస్ట్ అంటే అప్పుడు ఫస్ట్ ఎడ్ల బండ్లు పోతయ్ ఎడ్లబండ్లు పోయినాక వాళ్ళ పాలవరకు ఎత్తే రోడ్డుకు వచ్చి ఆగుతాయి అన్నట్టు
మాక్కడ అడుతే మాములు పందరు వేస్తారు డోర్నపాక్ కడతానికి డోర్నపాక కడతానికి వస్తారు పెద్ద మనుషులు అవి కట్టినాంక అమ్మాయిని పెళ్లి పిల్లని చేసే వాళ్ళు తీసుకొని పోతారు
అవునా మా తర్వాతకి డోర్నపాకు కడతారు డప్పు సప్పుల్లా తోటి
ఊ
అట్లా కట్టిన తర్వాతకి మళ్ళా ఇంకేం చెప్తారు మళ్ళా కూరళ్లు కూరలు పడుతారు అన్నట్టు అంటే ఎమ్మటే పట్టారు పొద్దున పాలవరగ తరు
మ్
సాయంత్రం టైం లో కూరలు అంటే కుండలు వేరే కాడ తెత్తారన్నట్టు
ఆ నాలగ్ వేరకాడి పొయ్ తీసుకొస్తారు మళ్ళీ ఒక అమ్మాయిదైనా బ ఆ గాజులు పెట్టిత్తారు మాకు ఒక ఫైవ్ మెంబర్స్కైనా ఐదుగురు ఈ తొమ్మిది మంది పదకొండు మందికి ఇట్లా పెట్టిస్తారు
ఆ
పెట్టించినంక ఆ మంగళసూత్రం ను బాసింగాలు ఒకరింటి కాడ మళ్ళీ ఏ పీటలుం టాయి కదా కూర్చునే పీటలు అవి ఒకరింటి దగ్గర ఆ ఇంకా
కూతురది పెళ్లి కూతుర్ని పెళ్ళి కొడుకు
ఆ చేస్తారు ఆ వాళ్ళని కూడా వేరే దగ్గర పెడతారు ఇంకా వాళ్ళని రడీ అ తీసుకపోయినోళ్ళే శారీ పెడతారు వాళ్ళని రెడీ చేసి మంచిగా యా సేమ్ పెళ్ళ కుతురు లెక్కనే చేేసి ఇంటికి పంపిత్తారన్నట్టు
ఆ
ఇంటికి పంపించాక మనకు ఇక్కడ లక్ష్మీదేవి పూజ ఉంటదిగా
ఆ లక్ష్మి ఉంటలే
పూజ దగర ఇగ కొసేపు పూజ చేత్తారు వొడవాల బియ్యంబోశి ఉడుక పెట్టి వీళ్ళని అమ్మాయిని తీసుకొచ్చినాంక మళ్ళీ ఆ ఏంటి పీటల కున్ను బాసింగా విచ్చమట్టలకు
కా అమ్మాయిని తీసుకొచ్చినాకనే పోతారా అయితే నా అంత మరిచపోయినా నేను
తల ముంతలంటరు కదా కుడు కుండలే అవి తీస్కరావడానికి పోతుర్రు
నీళు కూడా ఇస్తారు గా ఫస్ట్ కుడ్నల్ చ్చి అవిటిని పూజిత్తారు కదా
అదే అది అబ్బాయి వాళ్ళుకి ఉంటే పెడత పోతారు అమ్మాయి వాళ్ళదేముండదు ఇట్ల తెచ్చుకొని మూడు మూడో ఐదో పెడతారు వాళ్ళ వాటర్ పోత్తారు.
ఆ అల అవిరీలు కూడా పెడతారు కదా అవిరిల్ అవిరల్ అవిేరే ఉంట్
ఆ అవి పెళ్ళయ్యే దగ్గర పెడతారనాటు
కుమ్మరాయినావ్ చి కలర్లు డిజన్లు ఏత్తారా ఆవీటి మీద.
ఆహా
ఆ డిజైన్లు ఇట్లా ఎస్తారు అ వీటిని వేరేటోళ్ళఇంటికడ పెడతారు అ వీటిని కూడా పెడితే! ఈగ పో ఇద్దరు భార్య భర్త తలు అవి చెరొక్కల్లు రెండు పెడతారు అన్నట్ చెరొక్కటి ఎత్తుకొని పైన చేద్దరు కప్పుకొని వత్తరు అంటే చెద్దరు నిలపబెడతరానాటు.
ఆ సేమ్ మా దగ్గర కూడ ఆట్నే మా మా పెళ్ళి ఇప్పటి దాకున్నాయి కుండలు అవే ఇ సన్నీళ్లు. పోసుకొని తాగుతామ్ అలాగనే మ పెద్ద కుండలో మా తోలితే ఉన్నాయి బద్రాంగధ అసింది ఉమ్ వచ్చినాక ఇక మేము వాటర్ పోసుకోవడానికి యూజ్ చేసుకుంటాం మాకు ఫ్రిడ్జ ఫ్రిడ్జ్ లో కు అయి అలేవు ఫ్రిడ్జ్ లేద
అప్పటినుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు అకునే మీకా ఎక్కుండను ఇంకా.
ఆ మాత్త కొంచం జాగ్రత్త పరురాలు బాగ జాగ్రత్తగా దాత్తుంది అన్నిమా
పెళ్ళనా పెళ్ళ అయినాక ఇంటికి ఇొత్తం కాదు పాధైదు రోజులకె నీళ్ళు పట్టటిరు.
మా అంతెందుకు మా హస్బెండ్ మా హస్బెండ్ చిన్నప్పటి డ్రస్సే ఇప్పటి దాకా దాచిపెట్టిండు
వామ్మో
ఆయి
ఆహా
అంటే బానే జాగ్రాత ఆమె ఏదన్నా దయాలంటే ఇ కఖచ్చితంగాా ధాప్ గుర్తుకు దాచుకుంట్రగా మా మా హస్బెండ్ కూడా వాళ్ళ నాన్న. ఇంటర్ ఇంటర్ లో ఒక కారు కొనీ చిన్నట
ఆ
ఆ కారు ఇప్పుడు దాకుండది వాళ్ళ కొడుక్కియ్యమన్నా కూడియ్యడు. ఆ మా నాన్నఇగా గుర్తుగా ని దాసుకుంటా అని అసలు దాని జూ పెట్ట కూడా చూపెట్టాడు.
వమో గంత జాగ్రత్త మనమై ఐతే ఇప్పుడు కొన్నదఆప్పుడే ఖరాబ్ కావాలి మనదైతే
ఇప్పుడు కొన్న ఒక గంట అర్ధగంటలా ఐయి రెండు పార్టీలైతే కనీసం మీ వాడ్ ఆడుకోవడానికి ఇమన్నా కూడా ఇయవ్వను నేను అసలు ఇయ్యాను అంటాడు
హహా వాళ్ళ డాడిది రాలేదయితే నీదే వచ్చినట్టుంది
అది ఆ టైం కు అది ఎట్లా మంచిగా ఉంటే మంచిగాంటే కళ్ళల్లో పడుతుంది మాకు
ఓ
అప్పటికప్పుడు ఆవి కథం చేసి పార్ట్స్ మళ్ళీ ఇట్లా వరుస పెడతా అంటాడు ఒక గిర్రెలోేళ్ళి స్టీరింగ్క్కేళ్ళి ఇట్లాట వరుస పెట్టుకుంటూ
మా పిల్లలు కూడా షికారూ చేస్తారు అని స్తది అప్పుడు అయిపోవాలి దా
ఉమ్ ఆ అంతే మాములు ఎన్ని బొమ్మలు కొన్నామో అన్ని వేస్ట్ అయినాయి అ ఆ డబ్బులు పెట్టుకున్నా ఇట్లాగ ఏదో ఒకటి వచ్చు
ఇగ మన మన పిల్లలు మనం ఆడుకుంటాం కానీ ఆ టైం కు మనం అనుకుకుంటే వాళ్ళు ఉంచుకోరు మా ఆయన కూడా బాగానే జాగ్రత్త దాసుకుంటారు ఆయన వస్తువు ఏద పాడైంది మన చేతిలో పోయింద అంటే ఖత్ తం ఇంకా ఇంకా ఆ వస్తువు ఎన్ని రోజులు అవుతుందో అన్ని గులుగులు గులుతాడు
మరచిపోయేదంక ఏ దానికి
మర్చిపోడు కాదు పుసుకున ఆ టైం క టాపిక్ వచ్చినా లేత వస్తువు కనులకు కనపడ్డ కూడా కతం ఇగా అది ఎట్లా పోయింది అది దాని కాని మొత్తం తీస్తాడు ఇళ్ల అంత పుట్టు పూర్వ తరా
అవునా చూస్తే అట్లా అనిపీడు మంచి తనంగా ఉన్నట్టు అనిపిస్త
ఆ నా
ఇగో ఈ మీ చెల్లె కూడా అప్పుడప్పుడు అంటది అంటది గాని ఏమో అట్లా చూస్త అట్లా అనిపిది క జీవ నీ అంట
ఆయన బడితో అట్లా అమాయికు లేకు ఉంటారు కానీ ఆయన లోపల వేరియేషన్స్ చాలా ఉన్నాయి
ఆ ఆ రోజు ఆ ఆ రోజు అలా చిన్న అబ్బాయి బర్త్డే రోజు వచ్చినారు ఏ అట్లా అనిపించట్లేదు కదా మంచిగానే ఫ్రీగా ఉండట్టు అనిపిస్తాం నువ్వు గట్ల గంతగరంగా అంటా నా నేను
హ అమ్మో అడిగి రావడానికి ఎన్ని ఎన్ని క కష్టాలు పడ్డం ఎంత వర్రుడుో ఎంతలో వెళ్లి వాళ్ళ అన్న వాళ్ళు వచ్చే కాబట్టి ఆ రోజు నే మేము రాగలిగానం కానీ
ఇయా అలా అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం భయానికి మళ్ళీ వీరికి మనం పోకపోతే ఘోరంగా ఉంటుందని వచ్చినట్టుంది
మనం సొంతూలం పోద్దా వాళ్ళు పోయి ముందంటే మనం ఎందుకు ఉండాలని ఆ బలవంతంగా వచ్చాడు కాని లేకపోతే అసలు రాకపోదు
ఆ నువ్వు అడిగినవా రమ్మని
ఆ రమ్మంటే ఫస్ట్ నువ్వు ఒక్కదనివే పో అన్నాడు పో అంటే సరే పోత సానీయ మున్ రేపు బర్త్డే అన్నగా రెడీ అవుతన్నా రెడీ అవుతానంటే నువ్వు ఎట్లా పో వాళ్ళ వాళ్ళుచ్చి చూసిపోరు నువ్వు కూడా రేపు పోయి చూ కొనద్దు లేకపోతే అసలు ఒక కట్నా ని ఫోన్ పే కొడదా అవసరం లేదు పోడు అంటనే మళ్ళా వాళ్ళ అన్నయ్య మా నాన్న ఫోన్ చేసి ఇట్లా అంటాడు పంపించడట అని ఫోన్ చేసింది మేము ఫోన్ చె ఫోన్ చేస్త సర్లే పంపించకుంటె పంపియపో తర్వాత చూ ది ఇప్పుడు కార్యక్రమం అయితే గాని అనేది అయి తర్వాత మళ్ళీ ఏమ అనుకున్నాడు వాళ్ళన్నయ ఎట్లా చెప్తారు కోట్టుకోడం ఎందుకు మంచిగా ఉండాలి మీరు ఉన్నదే ఇద్దరు కదా మంచిగా కలుసుకొని మాట్లాడుకోవాలి నన్నాక సరే లే పోదాం అన్నది ఇంగ పోదాం తియనీ మళ తీరే టైం తీర సాయంత్రం కూడా రానంటాడు ఓ ఆయనతో అసలు ఆయన బయలుదేరి వ ఆ ఇంటికి చేరే దాగా అనుమానమే ఇగ ఎప్పుడు చూసుకుని ఏమాట అంటే మెలికలు తిరిగిపోతాడు తెలవదు
ఉమ్ గంత ఘోరంగా ఉంటే బానే టార్చర్ భరీస్తాన్నవ్ నువ్ అయితే
ఇగ అట్లా ఉంటది ఆయన తోటి ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు అందరి తోటి
నాకే మంచిగా అనిపించినద నే నమ్ముతలేని జీనివాస్ అసలు ఘోరంగా చెప్తనవ్ నువ్వే అసలు అన్ని చెప్తాను అంటే నీ ఒకసారి వినిపిస్తాగానే వాయస్ అయినా వా రికార్డింగ్ అయినా లేవి
మాజ ఎలా కూడా ఇప్పుడు చానా రోజులు ఏం అర్థం కాదు మొన్న గొడవ తోటి ఆ గొడవతోనీ దానికి అర్థంమయిపోయింది ఇగా
ఏదైనా చెప్తుంది ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాతోటి బానే ఉంటుంది
ఉమ్ అరిచేసరికి ఇద్దరు ఇద్దరు అరుచుకున్నారు
డబ్ డబ్బుల విషయాల బాగాయింద అక
ఊమ్ ఆయనోళ్ళకి కాని వాళ్ళకి తేడా ఉండదు వీళ్ళలకు
మ్మ్
మనకైందంటై ఇయరూ అన్న భయం అంటే వీళ్ళ ఫ్యామిలీల అట్ల జరిగింది కాబట్టి నాక్ గుడా అట్లా జరుగుతది వాళ్ళు ఇయ్యరు అ